ేజ లవ్ మ్యారేజ అరేంజ్ మ్యారేజ మళ
అదే నేను అంటాన్నా అందరుూ వాళ్ళే ఉన్న ేలా పిల్ల వాళ్ళు లవ్ మ్యారేజ్ అం అరేంజ్ అంటే లవ్ చేసుకొని అరేంజ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు అని అంటారు నా
ఆ అవునా రీసెంట్గాన్న సినిమా చూసారా
ఆ
రీసెంట్గా మూవీస్ చూసారా
ఇ మూవీస్ దానికి దయమేడి ఉంటాను నేను ఏ మూ వి చూలే ఈ ఇంటి ఇక్కడ వర్క్ జేసుకొని ఇంటికి బొయ్ పిల్లగానికి దినిపించి పండ వెట్టి మల్ల పొద్దుగాల్లే లేసి పని చేసుకొనెచ్చి వాడిగి ఇదే ఇంట్లో కాళీగుడ్డకి చ్చొని చూస్ చేయాల్నే ఒక మూవి ఏదో జూస్ ము సైకో కిల్లర్ మూవీ వాడు అందరు అమ్మాయిల్ని. సంపు తాండు కష్టం అప్పుడు చూసినాం వాడు పెద్ద సైకో వల్ల అందరు అమ్మాయిల్ని చంపుతూ ఉంటడు హీరోయిన్ని గూడా చంపు ఇంగొత్తే హీరో గాపాడుతాడు
అది కామన్ అది
ఎంట్రీ గాని సినిమా టైటిల్ గాని సినిమా చూద్దం అని చూస్తంటే ఇగ ఈ జో క్స్ సాంగ్సు ఇంట్రెస్ట్ టింగా ఉంటది మీరు చూసిల్లా
ఉ నా బిడ్డను ఎత్తుకొని ఇది కాంతార పోయినప్పుడు దీపావళి రోజు ఉ కాంతారకి వెళ్ళం మస్ ఏడ్చింది స్టార్టింగ్ లో నిద్రకొచ్చి ఇగ తర్వాత సినిమా స్టార్ట్ అయినాంక ఒక ఫైవ్ మినిట్సా ఆ హాఫ్ అన్ అవర్ చూసింది లే హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకుంది మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ ల లేస్ సింది ఇగ ఉ ఎం తెరుస్తుదో అనుకున్న అప్పుడు చిన్న పాప ఉండే కదా వన్ ఇయర్ గూడా కాలేదు అప్పుడు హలో వినిపించట్లే
ఆ ఇప్పుడు వినిపిస్తుంది నేను ఆరుస్తున్నా ఇక్కడ మళ్ళీ కాల్ కట్ అయిపో వత్తుదేమో ఈ అమ్మాయి ఏమనుకుంటదో అని నేను అనుకుంటన్నాను
లేదు లేదు హా
మీరు జూషిల్ల రీసెంట్ గా
ఆ చూసిన కాం తారా జూష్ణా
కాంతార రీసెడ్ మూవి నా
ఆ కాంతారా ఇంకొక పార్ట్ గూడా వచ్చింది కదా రీసెంట్ గా
న దాన్ని
అదే దసరా అప్పుడు దీపావలికి వచ్చింది కదా కొత్తది
ఆ అలాకులది దైవం గురించి వాళ్ళు గొడవ బడతారు
ఇప్పుడు ఇది అది ఫస్ట్ అది సేమ్ మ్యాటర్ గాని స్టోరీస్ కొంచం డిఫర్ రెంట్ ఉంటది కంటెంట్ మాత్రం ఒకటి ఆ రెండోచ్ నే ఫస్ట్ స్టెమో లాస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయరు
ఆ ఇప్పుడు వచ్చిన కాంతర్లు అందరు బ్లాక్ గుంట్రూపి వాళ్ళు అడవిలో జీవిస్తరు అది నేను ఎప్పుడో చూస్ నాది ఇప్పుడు ఇక్కడ వచ్చిందని నేన్ చూస్తన్న మల్ల
గదే నేను గప్పుడే జూసిన దీపావళికి ప్పుడే జూస్నా ఉమ్
దీపావళి నవంబర్ల ఇది మార్చ్
అ అదే నప్పుడే జూసీనా నప్పుడే నా బిడ్డనెత్తుకొని మారి పోయి చూసోచ్ వచ్చిన
థియేటర్లగా
ఆ థీయేటర్లకే
థియేటర్ల
ఫస్ట్ ఒక పావుగంట నిద్రకొచ్చి ఏడ్చింది స్టార్ట్ ఇంకా సి మూవీ స్టార్ట్ కాలేదు యాడ సేస్తున్నరో ఏడ్చింది ఏడ్చినంక ఇగ పాలు తాక్కుంట పడుకుందిగ లాస్ట్ ఏ ఆ ఇగ లాస్ట్ క్లైమాక్స్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉందనంగా లేసిందిగ మేమ్మస్త్ భయపడ్డాం ఇంకా అది ఫైట్ సీన్ ఇంక ఘోరంగా ఉంటది ఆ సౌండ్ లా కనుకున్నో నా బిడ్డ మస్థ్ ఎంజాయ్ చేసింది చ పట్లు కొట్టుడు పిలుచుడు వాళ్ళను నవ్వు వ్వుడు రమ్మణుడు ఆ
అసల్ నేన్ షాక్ అయితన్న నాక్ కొడుకంత పెద్దగున్న ఇప్పటివరకు నేను సిన్మాకే పోలేదు వాడు ఎక్కడ భయపడతాడు ఏమయితదో మళ్ళా అని చూడనియ్యరనిగ
చూడనియ్యరు. నేను నా బిడ్డని ఎత్తుకొని పెళ్ళిలో పోత్ అస్తనే అక్కడ డీజే సౌండ్లు అవి ఇవి ఉంటాయి కదా ఫస్ట్ భయపడ్డావ అమ్మో నైట్ నిద్ర పోతదో హోదా ఈ సౌండ్లన్నీ మ్య మనసులో పెట్టుకొని భయపడ్ ఇగ్గ ఏమో అది ఇద అని అనుకున్నా ఇ తర్వాత అర్థం అయింది ఇగ ఏం భయపడలే మంచి ఎంజాయ్ చేసింది ఇగ
హ్మ్
ఇంగ ఎంజాయ్ చేసరికి నాకు అర్థమైంది ఇది నాలాగ నే మైండ్ సెట్ అని
కొందరు పిల్లలు భయపడరు కొందరు భయపడతరు
అవును కొంతమంది కా మళ్ళీ అబ్బాయిలు తొందరగా భయపడతరు అమ్మాయిలకు కొంచెం ధైర్యంగా ఉంటది కాని
హ్మ్
తిన్నారా లంచ్ అయిందా ఆఫీస్లా
కె విన్నా కూర్చున్నా
అవునా
హ్మ్
హ్మ్ చెప్ మీ బాబా పేరేంటి
హ్మ్ మీర్ తిన్నరా
ఆ తిన్నా తిన్నా మీ బాబా పేరేంటి
మా బాబు పేరు శ్రీహన్
శ్రీయంషా హ్మ్ హ్
మీరు
ఒకడే పాప బృందాశ్రీ
ఆ ఏం లేదు ఇగో వాల్ ఒక కస్టమర్ వచ్చిండు దాని గురించి తి అమౌంట్ వాళ్ళుది ఇచ్చేస్తాను అని పోయిల్లు
ఆహ
అది బిల్లు కోడుతున్న సిస్టంలో మీతోటి మాట్లాడుకుంటా
ఆ హ
హ్మ్
మీరు కూడా ఇన్వెస్ట్ ప్రిపేర్ చేస్తారా
ఇన్ వాయిస్ సేమ్ ఉండదు వాళ్ళు పంపించిన బిల్స్ పంపాలి. అంటే సెండ్ చేయాలి వాళ్ళకు ఇప్పుడు మనకు ఇక్కడ క్యాష్ వచ్చింది కదా ఆ క్యాష్ వాళ్ళ అకౌంట్ లో ఇస్తా ఆ అకౌంట్ ఇ బిల్లు పంపాలి.
ఆహా
ఇంకా ఏం సంగతులు. ఏమున్నాయి మీరే చెప్పాలి.
ఎ ఇక్కడ అంగన్వాడిల వ్యాక్సిన్ ఏపీయాలి. మా పాప అదే ఆలోచిస్తున్నా ఏం తీసుకెళ్లాల.
ఉహూ తీసుకెళ్తావు మరి.
రేపు బుధవారం కదా రేపు వేస్తారో సాటర్డే రోజు వేస్తారో అడగాలి.
అడుగు తీసుకోపోతారు.
అంగన్వాడిలా ఎగ్స్ కరెక్ట్ వస్తున్నాయా మీకు
ఏమో మాకేం తెల్వదాసలు. అ మేం తీసుకోము. మేం తీసుకుంటలేము అసలు. అదే ఎప్పుడో పోయింది. అంటే మ్మ్ ఇక్కడ మీ ఊర్లో ఉండేది ఇన్ని రోజులు ఊర్ల్లో ఉన్నప్పుడు తీసుకు కుందం అని అక్కడ రాపిచ్చినాం ఇప్పుడు సిటీకి వచ్చినాం సిటీలో రా రాపిద్దామని అంటే ఆమె అక్కడి డిలీట్ చేసి ఇక్కడ రాపిస్తామని అన్నది. ఇక్కడ లేదు ఏమీ లేదు.
అంగన్వాడీ ఆమె దగ్గరకి వెళ్తే వాళ్ళే చెప్తారు. అక్కడ ఊర్ళ ఫోన్ చేసి ఆమెకు డిలీట్ చేపిస్తతే ఆమె చేసినట్లు ఇక్కడ ఆన్లైన్లో అయితది.
అట్లనే తిరిగిన అక్కడ ఆమే డిలీట్ చేస్తలేరు. ఇక్కడ వీళ్ళు చేస్తలేరు. ఇంకా అందుకే
ఊర్ల ఎవరైనా ఉంటే వాళ్ళం పోయి అడ కుసోమ్మని చెప్పించి చెప్ చెప్పియాలే.
ఉమ్
అయితేమీరు వెళ్ళినప్పుడు అయినా చేపించుకోవాలే ఇగ పోలియో డ్రాప్స్ కు దాని కి దీనికి పిల్లలకు నియర్ బై ఉ ఉండాలి అంగన్వాడి ఖచ్చితంగా
అదేగాని ఏడ చూపెట్టేటట్టు తుంది చూపే చేసినటే లేదు అంటే టైం లేదు కదా
అదేలే
ఎప్పుడు పోయేటటుంది ఒక్క నిమిషం లైన్ లైన్ లో ఉండరా రజిని త్రీ లా క్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ కదా ఇందులో డేట్ ఏయా లేదుయని టెన్త్ మార్చా ఉందిలే చూసినా హలో
ఆ చెప్పు
మ్మ్
పొత్తలేదు నా బిడ్డ అని చూస్తున్నా ఇక బయటికెళ్ళ చూస్తున్నా ఇంక వస్తలేదు నా బిడ్డ అని
హ
అది చాక్లెట్ తిన్నది ఆ మూతికంత అట్లనే ఉన్నది
మ్మ్
మామూలు టీషర్ట్ మీనే పోయింది కంపెనీ కాడికి హ్మ్ అదే చూస్తునా ఇంకా వస్తలేర్ ఎందా అని ఆళ్ళ డాడీ ఉన్న
మ్మహు ఇంక ఎన్ని మినిట్స్ ఉంది కాలు అయిపోయింది కదా నీ ఆ
నే కాల్ కట్ చేస్తాను నువ్వు చెయ్యకు నేను చేస్తా